హలో హ్మ్
హలో అక్క ఆ తిన్నాక్క తిన్నారా మీరు
ఉమ్ తిన్నం
ఏం చేస్తున్నారు
ఖాళియే నేన్ ట్వెల్వ్ థర్టీ కి వచ్చా
ఆహా ట్వెల్వ్ థర్టీ వరకు క్క నాకు కాల్ జేయ్
లే ఫోటో కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు చాలు
ఆహా అలా రావచ్చ సాప్టర్నూన్ కొన్ని జేస్
మ్మ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి అలో ఉంటది
ఆహా
అవును
తిన్నరా అక్కనుంచి అయింద
అయింది రా
మ్ ఏం కది ఇందాకనే చేస్నాం
పప్పు అన్నం
మ్ హు
దరగొచ్చినవ్
ఈ రోజు మా జూనియర్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఏం క్లాసెస్ అవ్వవు అనేసి వచ్చేస్నాం
మ్ హు నే అదే కాలేజ్ కెళ్ళి టెదిలే అనుకొని సైలెంట్ అయినా
ఉ అవునువును ఈ వన్ తథర్టీ వ కాలేజ్ లోనే ఉండే ఇందాకనే వచ్చా కాలేజ్ నుంచా
కాలేజ్ కెళ్లే ఉంటది అనేసి నేను మెసేజ్ కాల్ ఇంగ ఈవినింగ్ ఈవింగ్ చేసి అయిపోద్ధిలే అని సైలెంట్ఐ నిన్ననే స్టార్ట్ చేస్ చానా అప్పుడే అయిపోయిందా
మాకు చేసారు కద నాకు అమే మొన్న చేసింది నేను తనకు చేసినాను
స
ఆ
నిన్న నేను నువ్వు చెప్పి నాక చెస్ తా ఆ అంత అయి పోయిందిగా అప్పటికే
హ్మ్ హు
ఇందాక ఇంకెవరో చేశారు ను జేస్త
అదే నేన్
నువ్వు చేస్తున్నా నువ్వు చేస్తవ అనేసి నాకు ఇప్పుడు కుదరదు అన్ చెప్పా సరే అన్న
హ్మ్ సరే మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్తర లేదా కాలేజ్ కి
లేదు లేదు ఇగ రేపే
మళ్ళ రేపే న హ్మ్ హు
మీకేం జేసిర్రు ఇవాళ లంచ్
హస్టల్ అలు
ఆల్వ అమ్మా
మ్ అవును మ్ ఆ పెడితే ఇంకా ఆళ్ళు టూ డేస్కొ ఒకసారి అంటే ఈవినింగ్ పెడుతది లేదంటే ఆఫ్టర్నూన్
అ పక్క ఉంటది ఈ టూ డేస్కో త్రీ డేస్కో ఒకసారి
ఆ అవును అల ఆప్షనల్గా ఉంటది వేరే ఆ మన కర్రీ నచ్చకపోతే ఆలు పెట్టుకోవచ్చు లేదంటే అది తినొచ్చు ఇంకా
ఉ నచ్చని వాళ్ళు ఎవరుంటారులే ఫస్ట్
త మందికి నచ్చది ఎట్లా ఉంటది అనేసి
ఉ డీప్ ఫ్రై బాగుంటది కర్రీ పా కేయలేని ఫ్రైయే బాగుంటాది
టద
మనకి చెయ్యరు ఇక్కడ
ఉ అక్కడ వాళ్లకి ఇగ ఫ్రై చేస్ తే ఇంకా హాస్టలల్లో ఫ్రై చేస్తే
చేస్త వీక్లీ వన్స్ అయితే చేస్తారు మాకు
ఆ సండే టైమ్ లో చేస్తారా అ అది కూడా సండే చికెన్ తినని వాళ్ళకి నాన్ వెజ్ తినకపోతే ఆలు పెడతారు
ఉ
ఉ
మార్నింగ్ టిఫిన్
ఈ ఈరోజు టిఫెన్ అయితే ఆ దోశ చేసిండు
ఉ
మీకు టిఫిన్
ఇడ్లీ
మాయ్ అస్సలు ఆ ఇడ్లీ, ఉప్మా అస్సలు తినను
అవునా ఇడ్లీయా ఇడ్లీ దినవా
ఆహా తినను
వై
నాకు అది ఆ రాగి ఇడ్లీ ఇష్టం కానీ ఇది ఇష్టం ఉండదు ఎందుకో
మా హాస్టల్లో కూడా చాలా మంది తినరూ ఇడ్లీని
ఉ అవును ఆ ఉప్మాను, ఇడ్లీ
ఆ ఉప్మా అంటే త మనం సండే టువెల్క్ కో లెవన్ కో లేస్ ద్దాంలే గాని
మీకు సండే పెడతారు మాకు ట్యూస్డే పె ట్యూస్డే అయినా వెనస్డే అయినా పెడుతారు
అవునా మాకు సండే సండే ఉంటది
ఆహ
మరి
పూరి
ఓకే దానికోసమయినా లెవ్వల్నేమో హ
లేచి అ తిని మళ్ళీ పడుకుంటాం టెన్ వరకు పెడతారు కాబట్టి ఏం పర్లేదు మెల్లగా లేసి తినొచ్చు
మాకు సండే ఉప్మా ఉంటది ఎవరు తినరనేసి దాన్ని సండే పెట్టిన్లు
ఏ ఎట్లయినా సండే ఎవ్వరు లేవరు కూడా
లేకుంటే డైరెక్ట్ లంచ్ చేయగా
హ ఇక్కడికి వెళ నియర్ బైస్ల ప్లేసెస్ ఏం లేవా ఫేమస్ ప్లేసెస్ వెళ్లారా
మాకులా అడవల్ల లాస్ట్ లో ఉంటది మాకు
ఆ గోరుగుట్ట దాటితే హాస్టల్ ఉంటది
వెళ్తాం అప్పుడప్పుడు అలా ఈవిెనింగ్ టైమ్ లో అలా మొ మొత్తం తిరిగేసి వస్తాం హ టైం పాస్ కలా రౌండ్ వేసి వచ్చేసి వస్తాం ట్వంటీ మినిట్స్ పడుతుది మంచిగా
ఆ తిన్నా క మ ఆవుటింగ్ త్త బయి కొంటది
క ఎనీ టైమ్ ఉంటది మాకు వెళ్లొచ్చు
హ మాతే
నయిటే చెప్పేసి వెల్లొచ్చు అ మీకు నైనా ఉంటాది టెన్ వరకి
క లాస్ట్
టెన్ వరకు ఉంటది.
ఉ
చెప్పేసి వెళ్తే డోర్ డోర్స్ ఓపెన్యి ఉంచుతాడు. అ
కొన్ని కొన్ని హాస్టల్లో రీజన్స్ చెప్పే ఆ డైరీలో రిజిస్టర్ లో రీజన్ వెళ్ళాలి
ఉ జస్త అవసరం ఉంది ఇట్లా వెళ్లేసస్తం ఓ టెన్ మినిట్స్ అంటే. పంపుతారు ఉహుమ్ నైట్ టెన్ అవుతుంది ఆకలి అవుతుంది. మా కిందికిళ్ళాము అందరికికలాయితు. ది రూమ్ లో డిన్నర్ ఎవరు ఎవరు సరి డైలీ నచ్చలే ఎవరు క చికెను
అవునాహో మీరు నాన్ వెజ్ తిన్నారు కదా ఏం తిన్నారు సర
టమ్ పన్నికారు రే స సినిరుమాకు
ఉమ్ హు
అయ అంతంతానే అనిపించింది నైట్ టెన్ కి కరెక్ట్గా ఈ ఆకలి అతుంది అని ఒక్కరు అనే సరికి నాకు కూడా అవుతుంది నాకు కూడా అవుతుంది అని అన్నారు.
ఒక్కరు అవుతుందంటే అంతే ఇంకా ఆకలి మళ్ళీ నైట్ టవల్ ఒకవేళ. వెళకుత ఉంటే అసలు ఆకలికి ఇంకా హద్దే ఉండదు టువెల్వ్ కి త్రీ కి కూడా ఆకలి ఇస్తుంది.
ట్వెల్క్ అవుతుంది పక్కా డైలీ
ఆ
వెనకయ వెనక అయ్యింది. దీనికి అయింది కదా అడిగే చెల్లం పదా అనేసి అడిగే చెల్లం ఇక
ఉమ్ ఎంత మంది థా నోను
మా రూమ్ లో ఫోర్
ఉమ్ హు
మీకు
ఫై ఫై మెంబెర్స్ ఏమో
ఉమ్ ఫోర్ ఫై అంతే ఇక రూమ్ ని బట్టి షేరింగ్ ఉంటది
అవును
ఉమ్ చిన్నదయితే ఫోర్ మెంబర్స్ పెడతాడు కొద్దిగా పెద్ద ఉన్నదండి ంట ఫైవ్
నార్మల్ ఉంటయి సయిస్ై టైమ్స్ మన వెడత క్ రైస్ ఐటమ్స్ పెడతారా లేదంటే
రైస్ తీసంస్ ఉంటాయి వెనస్డే పులి ండ
ఓహ
పూలిహోర అన్నా జీరా రైస్ అన్నా ఏదో ఒక రైస్ అయితు ఉంటది పక్కా కునా చె మీత టైమ్ లో డైలీ టిఫిన్సే ఉంటాయి
ఇంక ఎన్ని టూ మంత్స్ లో అయిపోందా బీటై
ఆ అయిపోద్ది
ఎగ్జామ్స్ ఎప్పుడు
న నెక్స్ట్ మంతంత ఫిఫ ఫిఫ్టీన్త్ నుంచి అనుకుంటా
ఏప్రిల్ ఫిఫ్టీన్
ఆ
ఓ అయిపోది ఇంకా
సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి పెడి
అ
అట్ట ఇటు
హ్ అటానమస
టూ టూ ఆ ఆటన్నామా సే
ఉ
టూ డేస్ ఉంటది మిడ్ తర్వాత ల్యాబ్స్ ఏమి ఉండవు తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఉంటాంది ప్రాజెక్ట్ తర్వాత ప్రిపరేషన్ ఆలేజ్ ఉంటాయి
ఎన్నిడేస్ ఇస్తారు ప్రిపరేషన్ హాలిడేస్
ఆ గ్యాప్ లో ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి కదా పేరుకే ప్రిపరేషన్ ఆని
ఆ
మాకు ల్యాబ్లేవ్ కాబట్టి హాల్ డేస్ వస్సయ్ లే గానీ ల్యాబ్స్ ఉన్నాయ్ అనుకో ప్రిపరేష్ హాలిడేస్ లోనే ల్యాబ్స్ పెడతరు.
ఆహా
త్రీ ల్యాప్స్ ఉన్నానుకో త్రీ డేస్ కథం అయిపోయినట్టే
మాకి సెమ్ కి సిక్స్ లాడ్స్ ఉన్నయ్.
వామ్మో
సిక్స్ ల్యాబ్స్ చేయలే అవునవును, హు మళ్ళీ రోజు ఇంకా ఏయ్ మా జూనియర్స్ క ఎగ్జామ్స్ అయిపెతే రోజు ఆప్ న్నున్ ల్యాబ్ ఉంటది ఇంకా
మాకు ప్రతిసారి ఒక త్రీ ఫోర్ స్టార్టింగ్ లో అయితే త్రీ ఫోరు ఫోరు ఉండేయి. ఇయర్లీకి తగ్గుకుంటావచ్చిన్నయ్.
మాకు స్టార్టింగ్ లోనే సిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నయ్.
హు, సబ్జెక్ట్స్ అయితే ఉంటాయలే కాని ల్యాబ్స్ త్రీ ఉంటయ్, త్రీ ఉండయ్ ఇప్పుడైతే ఏమి లేవు ఇగ, ప్రాజెక్ట్ ఉన్నది.
ఈ ఇయర్ కి కొంచెం వెయిట్ పెరుగుతాంటే తగ్గుతయ్ అంటర్ కానీ మాకూడ అంతే లాస్ కొంచమ్ లొ ఒక రికార్డ్ అన్ తతి అంతే ఒకటే ప్రాక్టికల్ అయితే
అయిపెంది
కే అక్క
నేన్ చేయిస్తా లైన్ లోనే ఉండు.